ఆ బానే ఉన్న మీరు బాగున్నారా.
ఆ బాగున్నాము మీ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా.
ఆ బాగున్నారండి మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు.
ఆ బాగున్నము.
ఎలా ఉంది మీ ఫ్రెండ్స్ తో మీ లైఫ్. ఆ బాగున్న మండి. ఫిఫ్త్ టూ టెన్ క్లాస్
అవున ఆ ఉన్నారండి. అయినా స్కూల్ లైఫే బాగుంటుంది అసలు నాదైతే నా చిన్నప్పటి నుంచి హాస్లే
మేము అంతే ఆ హాస్టల్లో ఫ్రెండ్స్ తో అ ఎంజయమెంట్. ఆ పనిష్మెంట్స్ అట్లా లేట్ రావడం. బెస్ట్ మెమోరి అంటే డైలీ నైట్ స్టడీ. కూర్చుపెడతాము. అక్కడ మేము ఒక మేము ఒక గ్యాంగ్ అప్ ఆయేసి. స్టడీస్ లో కొ మేడం చూస్తున్నప్పుడు యాక్టింగ్ చేస్తూ ఇట్లా పక్కన వాళ్ళని కామెంట్స్ చేస్తూ, అలానే అ గడిచిపోయిందండి. ప్రతి ఒక్క డే బ్యూటిఫుల్ మెమోరీని క్రియేట్ చేసుకున్నాం. ఆ డేస్ ని అసలు మర్చిపోలేము మీ లైఫ్ ఎలా ఉందండి. మీ ఫ్రెండ్స్ లో మీ బెస్ట్ పం ఉండేది.
మాది బాగుందండి స్కూల్ లైఫ్ అదొ బెస్ట్ మెమరీ లైఫ్ లో ఇంకా ఆ డేస్ మళ్లీ రావు కదా మార్నింగ్ ఎ లేడము జాగి గ్ చేయడం. ఇంకా బోర్ కొట్టినప్పుడల్లా ఫ్రెండ్స్ అలా తిరగడము.
అవునండి. ఫ్రెండ్స్ తో అసలు ఎంజాయ్మెంట్ వేరు ఆ స్కూల్ టైమ్ లో అలాంటి డేస్ మళ్ళీ మళ్ళీ రావాలన్నా కూడా ఆ స్కూల్ డేస్ ని ఇప్పుడు అసలు కంపేర్ చేయలేము అసలు.
అవును
ఇంకేంటండి మీ స్కూల్లో విశేషాలు. మీ ఫేవరెట్ టీచరు మీ ఫేవరెట్ సబ్జెక్ట్.
పిటి మాస్టర్ లెక్కలేనన్నీ మెమోరీస్ అబ్బా.
అవును మా పీటీస్ కూడా అలానే ఉండే వాళ్ళు ప్రతిది. ఈ రోజు
స్కూల్ లైఫ్ లో ఏ టీచర్ ని మర్చిపోయినా పీటీని మాత్రం మర్చిపో లేము.
ఏమో అందరని
మ్మ్
అసలు లేట్ రావడం ఏంటి ఆ పనిష్మెంట్స్ తీసుకోవడం ఏంటి ఆ పనిష్ మస్ లోనే ఎంజాయ్ చేయడం అది ఇంకా వేరే లెవాలని అసలు నేను అలాంటి
ప్రీ విజులు చేస్తారు రాకపోయేసారికి ఇంకా దెబ్బలు
మీకన్నా త్రీ వీల్స్ మేము మేము నిద్రలో లేసే వచ్చేాండిలా
అవునుహ బట్టలు వాసస్తునా దెబ్బని తినకప్పు క్కనా దబ్బలే మీకి తాగక్కనా దబ్బలే ఆయ పిట్ట ఒకక్కనా దబ్బలే
కాన్న ఇంకా కానీ ఆ డేస్ చాలా బాగుండేది ఆ ఫ్రెండ్స్ ఆ డేస్ ఆ మెమోరీస్ టీచర్స్ అసలు ఇంత చేేదా నిను మోడి సున్ అయ్యో దాన గురించి మనుమ స మళ్ళగ
చిన్న పడ ఏ గ సాడే వాళు
నేను చిన్నప్పుడు బాగా గేమ్స్ ఆడేదాన్ని ఖోఖో కబడ్డీ వాలీబాల్ త్రోబాల్ కూడా బాగా నేర్పించేవారు స్కూల్ ఆ పిటి టీచర్ అన్న నేర్పిస్త అన్ని చూసుకుంటారు ఎళ్ళే వాంచుతారు అసలు ఆ పీటి తీసస్తస్తున్న దానుబ అన్నా ఏ ఒ టీచర్ తోనే ఉండదు మనకి
మనకి ఫ్రెండ్స్ తో ఎంత బాగుంటుందో అంతే పీటీతో ఉంటుది
అవునండి అసలు తలుచుకుంటే ఇప్పటికి నవ్వుొస్తుంది బాగా వస్తుంది ఏడు బసయి
ఇంకా ఇప్పుడున్న ఫ్రెండ్స్ ఎట్లా అంటే అంటే ఇప్పుడు ఎంత ఆ ఎంత క్లోజ్ గా ఉన్నా వాళ్ళతో ఉన్నంత ఫీగా ఉండదుం వాళ్ళతో ఉన్నంత బాండ్ కూడా ఉండదు
ఆ ఇంకాే ఏదో ఇప్పుడ